ఆ నమస్కారం అండి మీ దగ్గర గురుగురు గురుగుర్ సౌండ్ వినబడుతుాందండి శబ్దం బాగా వస్తుంది మీ దగ్గర
మీది కూడా అండి అలా ఏం విని వినిపిస్తుందిండి మాకు
ఇక్కడ ఏ.
హ్మ్ వెహికల్ సౌండ్ వెహికల్ సౌండ్ బాగా వస్తున్నాయండి, వెహికల్ సౌండ్ బాగా వస్తు సారి మాక్ మ అక్కడ మేడారం బాగా జరుపుకుంటారండి
అంటే మీరు వెళ్ళారండి జాతరకి
ఆ వెళ్తామ్ అండి జా అక్కడ బాగా జరుగుతుందిండి అంటే కొంచెం రెండ్ సంవత్సరాలకి ఒకసారి కదా మాఊళ్ళె కూడా జరుగుతుందండి
బాగానే జరుపుకున్నా మీరు అంటే మీరు మొక్కులు ఇచ్చారండి ఏమన్నా
ఆ ఇచ్చామండి మా పెద్ద పాపకి ఇచ్చాము, మా చిన్న పాపకి ఇచ్చాము, అందు అంటే జా తారక్ కాకుంటేనే మా ఊళ్ళే అంటే సంవ రెండు సంవత్సరాల కొక్కసారి జరుపుకుంటారండి.
మ్
తిరుగు అంట్ల ఫస్ట్ వారము బుధవారం రోజున గుట్ట పయనించెళ్ళి మాకాడ పుట్టే పుట్టిన ఊరు అన్నట్టు మా ఊరండి.
ఆ అంటే ఆహా అంటే మీకు మేడా
తగ్గినండి ఒక పదిహేను కిలోమీటర్లు మాకు మా విలేజ్ నీ అ అ చెప్పండి ఆ దేవ మాఊలు ఉం ది మాఊళనే పుట్ పట్టిందండి హ్మ్ అట్లా ఫస్ట్ నే ఫస్ట్ నెల అం ఫస్ట్ సంవత్సం మా కాడె చేస్తారు రెండో సంవత్సరం స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల్ ఒకోసారి అంటారు కదా మేడారంజాతర అక ఇక్కడ ఒక సంవత్సరం చేస్తే ఇక్కడ ఒక సంవత్సరం చేస్తామ్ అండి మా కాడ
అంటే నాకు దాని గురించి తెల్వదు నువ్ చెప్తారా కథ ఏంటిద అనేది చాలా బాగుంటది అని అంటారు అందరి మేడారం ఇట్లా మీకు తెలుసా దాని గురించి ఏమైనా
సండి మా వాళ్ళ ఇట్లా అనుకోవంగా నేను విన్నానండి అయితే ఫస్ట్ చిన్నప్పుడే ఇట్లా గుట్టకు అంటే మా ఊరు నుంచి వెళ్ళి అంటే మా మా అంటే వాళ్ళు చెంద వంశానికి చెందిన వాళ్ళు వాళ్ళు వాళ్లు ఇంటి పేరు ఇట్లా వాళ్ళు ఇట్లా గుట్ట పె గుట్టమయి గుట్టకి అంటే ఇట్లా పని చేయడానికి వెళ్తాంటే ఇట్లా చిన్న పాప లెక్క దొరుక్ గిందట దేవత
అంటే మీ ఊళ్ళనే మీ ఊర్ళనే అంటే వాళ్ళు పూర్వీకులు ఉన్నారా అండి ఇప్పుడు సమ్మక్క వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ బంధువులు ఉంటారు కదా
ఇటు మా ఊర్లే జాతర.
ఆహా వాళ్ళపూర్వికులు ఇంకా జర్ ఉంటారు అంటే వాళ్ళు పిల్లలు పిల్లలు హమ్ హమ్
అయితే వాళ్ళు పనికి వెళ్త అంట అంటే దొరికిందటండి
ఆ
ఆ చిన్న పాప లెక్క దొరికితే ఇగ చదువుకు ఇట్లా చదువుకుంటాడు కొన్ని సంవత్సరాలకి అమలు క్లాస్లు విడువడు మల్ జల్లడం ఇంట్ల పనిన్ని చే చేస్తుందిట వాళ్ళ అమ్మ నాన్న. లేవ ముందుకి అంటే ఇట్ల పెంచిన వాళ్లు వేవ ముందుకి ఇంట్లనే పనులు చేస్తా అంటే ఇలా ఊకే వాళ్ళు అనుకున్నారు అటగా వాళ్ళు చేస్తళ్ళు పని మనం పడు
అంటే చిన్న పాపయ అంటే వెళ్ళి అంటే ఆమె నడపడం రాని పాపి చే‌సేది.
ఆ చేసేదాట అంటే వాళ్ళకు చిన్న రూపం అంటే చిన్న పాపు లెక్క కనబడుతుంది ఇ తను ఉన్నద పెద్దది కదా అట్లా అనేసి ఇట్లా ఇట్లా పని చేసుకుంటూ ఉంటే అంటే ఒక రోజు ఎవలు చేస్తాల అనేసి. జ చూడలనేసి కళ్ళ అనుకున్నారట వాళ్ళ అనుకోని చూస్త రే నువ్వు ఓ నువ్వుజ చిన్నపిల్లవే నువ్వు ఇంత పని చేస్తాను అనేసి అంటే ఏగో నేను దేవతనే కదా దేవతని రూపంలో ఉన్నా కదా నేను దేవతని కాబట్టి మీ తెలిసింది కాబట్టి నేను మీ కాడ ఉండను మానవుల దాంట్లో ఉంటే నన్నూ ఊకే ఇట్లా దేవత కద అనేసి వర్క్ పూజిస్తారు కదా జబ్ మంచిగ ఉంటారు, కొంతమంది మంచిగా ఉండరు కదా అనేసి నేను తెలువ ముందుకుంటే తీరు అంటే ఒక తీరుగుంటది నేను తెలిసి ఉన్ ఉండాలనే ఆలోచన నాకు లేదు మీకాడ అనేసి అన్నది ఆట వాళ్ళు పెంచినా అమ్మన్నా అన్ని
హుమ్
అన్న క్ తర్వాత ఇట్ల ఎందుకు ఇట్లా ఉండాలి అది ఇది అన్న తర్వాత మేము ఉండము, మేము ఎప్పుడైనా మానవులు దాంట్లో కలవద్దు కదా మేము దేవ తలము అనేసి గుట్ట మీదకి వెళ్ళి దేవత నిలుసుంది అన్నట్
హూ హమ్
ఉమ్ అట్లా ప్రతి ఆ సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరనికి ఓ సారి వర్మ కాయ్ చేస్తరు
అంటే ఇక అక్కడనే జని
ఆహా లేదు ఉన్నదా ఆ మాయమై అయిపోయినట్టు ఉంటేది ఇప్పుడు కూడా ఉంటేది ప్రతి సంవత్సరం ప్రతిసారి ఉంటేనే ఉంటద క్కడ అంటే ఒక జలకం బాయ్ అన్నట్టు టది ఆడ బాయి లెక్క అది కొంచెం వర్షం వల్ల వర్ష్ షం వల్ల అది మొత్తం కొంచెం పూనక అంటే ఇట్లా మొత్తం ముసుకవొంది అన్నట్టు ప్రతి సంవత్సరం ఉంట ట ఆ గుట్ట మీద ఎప్పుడైనా ప్రశాంతత ఉంటది మన్ పచ్చిగా అంటే ఎ ఇప్పటికి ఎంత ఎండకాలం అయినా అందులో వాటర్ ఉంటయి అన్నట్టు ఆ జల
ఉహు మా బావిలో ఉన్నది అన్నట్టు ఇప్పుడు అమ్మవారు అ
ఆహా బావ్ వీళ్ళు ఉన్నది వాటర్ వార్ త్రమే ఉంటాయి బండు గుట్ట పైన ఉన్ ఉంటదన్నట్టు దేవత ఇక మా ఇప్పటి కూడా చూసుకుంటుంటది ఏ కోరిక కోరికున్నా అది నిజం అయితేనే ఉంటుంది మా వాళ్ళే ఎక్కువ జబ్బులు ఇట్ల్ ఊళ్ళే ఆరోగ్యంగా ఉంటావు కానీ అనారోగ్యంగా ఎప్పుడు ఉండవు నిత ఆ నిత్యం మావు ఆ నిత్యం మావుళ్ళనే ఉంటదన్న ఆ అట్లా నిత్యం మావుళ్ళనే ఉంటదన్నట్టు దేవత
ఉ హు అంటే ఆ చెప్పండి చెప్పండి
అయితే ఫస్ట్ మా ఊళ్లోనే జరుగు జాతర కానీ ఇట్లా కొంచెం అక్కడ స్థలం లే క ఇట్లా కాలేదు అన్నట్టు ఇక మే అక్కడ మేడారంలో అయితే స్థలం బాగుంది కదా జనాలు గిట్లా వస్తారు కదా ఫ్రీగుం అదానేసి అక్కడ వెళ్తది అన్నట్టు జ దేవత
హు హమ్ అంటే మీ ఊళ్ళనే వుట్టింది మీ ఊళ్ళనే వెరిగింది మీ ఊళ్ళనే పోయింది అమ్మవారు మాయమైపోయిర్లు బాగు ఇట్లా యుద్ధం అయినప్పుడు చనిపోయిందని అన్నారు కదండి అది నిజమైనా
జేయండి ఇగ తనకి తనకి మ్యారేజ్ అయింది కాబట్టి ఉం మ్యారేజ్ అయింది కాబట్టి కూడా ఉన్నది మేడారంలా మేడారంంలో ఉన్నది కాబట్టి అది అత్తవారి ఊర అన్నట్టు మేడ మేడారం అత్త వాళ్ళది ఉం మా ఊరున్నది అమ్మ వాళ్ళేద అన్నట్టు తనకి
హనేేడర మా అత్త వాల్లది మీ ఊరేమ అమ్మవళ్ళదా
ఆ అది అత్త వాళ్ళది అన్నట్టు ఇది అమ్మ వాళ్ళది అన్నట్టు
పెళ్ళయినాక అక్కడ పెళ్ళ అయినాక అక్కడ పోయి అక్కడ యుద్ధం అయినాక అక్కడ అ మరణించ వెళ్ళ అమ్మవడు
తను ఇట్లా చనిపోతూనే కుంకుమ భరణితోనే ఉన్నద
చెప్పండి అమ్మా అంటే ఇప్పుడు ఆమె యుద్ధం చే ఆ చె
హామ్ ఆ మాకాడా సంవత్సరానికి ఓ ర సంస్ కోస జరుగుతదికాబట్టి ఇడా అయితే ఫస్ట్ బండారి ఇట్లా ఆ వంశం వాళ్ళకే చేయదు పత్తదన్నట్టు బండారి అంటే చె చంద వంశం ఉన్న వాళ్ళకి జరుగు వన్నట్టు
ఆ హా
ఈ వేరే వాళ్ళ వేరే వాళ్ళ గుట్ట మీదకి పోతే దొరకదా బండ అది
బండార్ అంటే పసుపా అండి
ఆ పసుపు కుంకుమ అన్నట్టు నా పసుపు కుంకుమ ఎవరికి సామాన్యంగా దొరుకు ఒక ఆ వంశానికి అే దేవత పెంచిన వంశాన్ని మాత్రమే దొరుకుతది అంటే వాళ్ళ కలరు రేపుదే రేపు ఉదే స మనంగా ఏటి రోజున ఇక్కడ పలానా కాడ ఉన్నది అనేసి కలలకు వోయి దేవ అదే చెప్తుదన్నట్టు వాళ్ళకి
హుమ్
హ్మ్ చెప్తే ఇగ వాళ్ళు వెళ్ళి అయి దండి
నిజంగనే చెప్తంద ఇప్పు
ఆ వాల నిజంగా చెప్ప వస్తరండి వా వా వాళ్ళు చెప్తారు మాకు గదా నిజంగా చెప్తుందంట దేవత ఇక్కడ పలనాకాడ కార్డు ఉన్నది పోయి తెచ్చుకోని డైరెక్ట్ పోయి అడికిపోతరు ఎంబటె పట్టుకొని వస్తారు అన్నట్టు
హుమ్మ్ హుమ్మ్
ఇగ మా ఊళ్ళే ఇ మే కొంచెం ఇట్లా జరగడం వల్ల చాల మంది అంటే సెలబ్రిటి వాళ్ళు వచ్చి షూటింగ్ తీయడం డాన్స్
హుమ్మ్ హుమ్మ్
అంటే నీ ఇక్కడ ఒకటి గుడుచేలేక ఉంటుంది అందులో నిత్యంగా ఉంటుంది ఎప్పటికి ఉంటుంది దేవత పాము రూపంలో
ఆ పామున్ కదా అక్కడ ఎప్పుడికి
ఆ ఉంటది పాము రూపంలో ఉంటది పెద్ద పుట్ట ఉంటుంది సపరేట్గా ఒక్క గుడిసెలెక్క ఉంటది దేవతకి
ఆ
హ్మ్ అందులో ఉంటది అన్నట్టు
ఎప్పటి ఇంకా అక్కడే ఉంటది
ఆ ఇప్పటిక అక్కడికి అక్కడనే ఉంటాది అంటే గద్దెలు వేరే దేవుని వేరే ఉంటయి ఏ దేవత ఉండేది అట్టటి వేరే రూమ్ లెకి ఇది వేరే ఉంటుంది రెండు సపరేట్ సపరేట్ దేని దానికే ఉంటుంది దేని దానికే ఉంటది అన్నట్టు అప్పుడయితే ఫస్ట్ దా గుట్ట మించేల్లి బండ ప్యారిస్ రు కుంకుమ పసుపు తెచ్చేటప్పుడు చాలా మంది వస్తారు అన్నట్టు వచ్చినప్పుడు ఆకాశం పైన ఇటు కొంచెం రెడ్డుగా గనపడతది అన్నట్టు దేవత గిట్లా పోయేటట్టు పోయినట్టు కనవడుతది మా ఊర్లే
హుమ్మ్
గుట్టమీచెల్లి తీసుకొచ్చేటప్పుడు అందరినీ దేవత దీవిస్తుదన్నట్టు
అంటే ఇగా వాళ్ళల వాళ్ళ తీసుకు తీసుకొచ్చే వాళ్ళ మీదనే దేవత ఉంటది అని అంటరు కదా వాళ్ళకన్ని నొప్పులు వస్తాయి అని వాళ్ళంతా బాధపడరు ఆ
హ్మ్ ఆ తీసుకొని వస్తనండి కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాం అండి ఆకాశం పైన రెడ్డుగా దేవతల ఇట్లాగా అంటే దేవతలు కన వాడరు కానీ రెడ్డుగా రూపంలో పెద్దగా మన ఇంత మ మన పొడువు ఎల్లా కనబడుతది అన్నట్టు అప్పుడు కనబడది కానీ ఇప్పుడు కనబడతలేదు
హ్మ హ్మ్
ఎట్టు కనవడేది అట్లా
అవునా
ఇంతేముంటది మా ఊలే దేవత మస్తు జరుపుకుంటారండి మా అక్కడ జాతర
ఆ